గుడ్ మార్ని గుడ్ మార్నింగ్ అండి ఉమ్ ఎలా ఉన్నారు ఓ నేను బావున్నాను
మీరు జాత ర్ ఎలా చేస్తారు ఉన్నారు
మేము జాతర బాగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంటి దగ్గర కొల్ందన్న వేసము గుడికెళ్ళి దేవుడుకి మొక్కొని అగ్గి సట్టు ఉంటుంది అగ్గి సట్ ఎత్తుకొని గుడి చుట్టూ చుట్టి
ఎందుకు అట్లా చేసినారు ఎందుకు అలా చేస్తారు అగ్గిశెట్టి
మొక్కుబడి
అంటారు కదా అగ్గి కూన్
ఆ అగ్గి కుండ అంటారు అగిసర్తి అంటారు రెండు అంటారు తర్వాత ఇంకా ఇంటికొచ్చి మా అమ్మ అన్ని ప్రిపేర్ చేశారు పొంగలు సలిపిండి అన్ని ఎత్తుకొని ఏళ్ళి దీపం పెట్టేసి తలిగేసుకొని కోడిని బలిచ్చేసి మొక్కు తీర్చుకొని ఇంటికొచ్చ వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత చల్లబోసాము అందరిని పిలిచి మళ్ళీ ఇంకా నైట్
బాగా మంచిగా జరుగుతుంద అమ్మవారికి మొక్కుకుంటే
ఆ బాగుంటుందండి ఆ అవును
ఎప్పుడు నుంచి చే
లే లా నేను పుట్టినప్పటి నుంచి చేసుకుంటాను దానికి ముందు మా అమ్మ వాళ్ళంతా చేసుకుం టన్నారు కాబట్టి
ఉ
అలాగే కంటిన్యూ అయ్యంది
గంగమ్మ జాతర అంటే ఎందుకు గంగమ్మ జాతర అని తెలుసా మీకేమన్నా
ఆ తెలీదండి మీకేమన్నా తెలిస్తే చెప్పండి తెలుసుకుంటాను
చెప్తాను ఈ ఎండలకి కలరా అని ఒక వ్యాధిలా వ వస్తూ ఉంటుందంట అప్పుడు కాలంలో కలరా వ్యాధులు అంటారు అదిపోయేదాని ఏ అమ్మ వారు వేప నీళ్లు పసుపు పసుపు నీళ్లు వేపతో ఊరంతా తిరిగి వీది వీది చల్లారు కలరా అంటే ది ఒక రాక్షసు లాగా మనిష మీద వస్తారు కాబట్టి అమ్మ అరే అవు అందరిని పరిమేస్థిమి అందుకనే గంగా పూజాయాత్ర చెస్ వస్తారని మా అమ్మ అమ్మ చెపింది
ఓకే ఓకే అండి
మా ఊర్లో కూడా పండగ బాగా జరుగుతుంది
హ్మ్
బాచేసుకుంటాం ఏదనా కోరిక కోరుకుంటే బాగా
మీరు ఏం వంటలు చేసుకుంటారు గంగా జాతరకి స్పెషల్గా
చికెన్ చేస్తాను మటన్ చేస్తాను ఇంట్లో అమ్మలి అమ్మలి తాగుతాము అమ్మలుగాస్తమీ
హ్మ్
గుడి కడ అందరికి పోస్తాము ఇంటికడ ఇస్తాము నాకు ఉర్లో బ్రహ్మాండమైన జాతర అక్కడ స్పెషల్
హ్మ్ హు హ్మ్ హు మరి తిరుపతిలో జాతర చూసుకోరా
తిరుపతిలో ఏడు రోజులు జాతర ఐదు వారాలు నెల రెండు నెలలు మూడు నెలలు దాకుంటాయి చీతూర్ లో ఓకే ఒక రోజు ఉంటారు కాబట్టి అక్కడ కొంచెం చూడాల అనిపిస్తుంది
ఓకే మీరు నేటివ్ ప్లేస్ అక్కడ కాబట్టి
అవును
ఓకే ఓకే అండి ఇంకా ఇంకా మీరు జాతరకి వేషాలు అలాగ వేస్తారా
వేస్తామండి ఏడు రోజులు వేసాలి అమ్మవారికి మా మనవడు ఉన్నాడు చిన్న బాబు
మ్
బాబుకి ఆడవేషం వేసి అమ్మవారిని తీస్కోనెళ్ళినాం
మ్
ఈ రోజు కూడా ఇద్దురు పిల్లోల్లు చిన్న కొడుకులు
మ్
ఆడ వేషాలేసి పంపిచ్చినాం
ఓ అవును అంటే పండుగ అయిపోయినాక కూడా వేషాలు వేసుకొని వెళ్ళచ్చా
ఐదు వారాలు అది మేము వేషాలేస్తాము ఐదు వారాలు పొంగల్లు పెడతారిక్కడ
మ్
నెలంతా
ఓకే అండి అయితే మీరు జాతర బాగా జరుపుకున్నారు
ఆ జరుపుకున్నామండి
చిత్తూరులో కూడా అలాగ జాతరలో వేషాలేస్తారా
ఆ చేస్తారు అక్కడ ఒక రోజే జరిగిపోతుంది రెండు రోజులు మీరు బట్టలే మీ కొనుక్కోరా జాతరప్పుడు
మ్ తీస్ కుంటాం బట్టలు తీసుకుంటాము దేవుడికి టి అమ్మవారికి బట్టలు పెట్టుకుంటాము ఆ బట్టల్ నే నే మేము ఆ దేవుడు ప్రసాదం లాగా మేము కట్టుకుంటాము నాకన్నీ యూజ్ చేస్తామండి
గాజులు పసుపుదారాలు అన్ని పెడ్తారా
ఆ ఆ పెడతామండి గాజులు పప్పుదారము
నిమ్ముకాయలు మాలా వేపమాల అట్లా పెడతారు ఏ చీర కడతారు స్పెషల్ ఏమంటే సూలాలు కుచ్చుగుంటారు
ఉమ్
ఉంటాది చాలా పెద్ద పెద్దవి అది భయంకరంగా ఉంటంది చూడలేము.
హ్మ్ హ్మ్ వాళ్ళకి మళ్ళీ పెయిన్ అనేది అట్లా ఏమ్ ఉండదా
ఇంకా దేవుడు మీద భక్తితో వేసుకుంటారు మళ్ళీ అది రిమూ చేసినప్పుడు విబూది పెట్టేస్తారు.
ఉమ్
ఇరిటేటింగ్ ఏం ఉండదు అక్క గాయాలు కూడ ఉండవు.
అంటే మచ్చ కూడా ఉండదంటారా
ఏం ఉండదు. ఎ ఊరు మీ బ సరే సార్లు నొప్పు ఉండదని చెప్పినారు. వేరే వాళ్ళు
ఉమ్ అంటే ఇప్పుడు చవు కుట్టుకుంటారు కదా చెవు కుట్టుకుంటే మనకి ఎట్లా కొంచెం మ చ్చలాగా తెలుస్తుంది అట్లే ఏమన్నా తెలుస్తుందా అని అడిగాను.
ఏమ్ లేదు చాలో అది గాయం వున్నంత వరకు పది రోజులు వాడ్ నెక్స్ట్ ఇయర్ వచ్చెతే ఓ వారమ అట్లా అయితే అయితే మ మచ్చలు ఏమ్ ఉండవు. అంతాది మీద్ ఉండదు ఎక్కడా ఉండదు. నేను కూడా కనిపి
ఆ ఓకేఓకే అండి అది ఎన్ని రోజులు వేసుకుంటారండి అది
మూడు రోజులు
అంటే కంటిన్యూగా మూడు రోజుల్లో అసూలం అనేది గుచు కొనే ఉంటరా
మాల వేస్తారు అమ్మవారి ఎర్ర చీర కట్టుకొని మాలలాగా వేసుకొని మంగళవారం జాతర అంటే పక్క రోజు బుధవారం అమామ్మవారిని తిరుగుతుంది అమ్మ అప్పుడు వా ఆయన అలాగే సూలం గుచ్ అది దోచుకొని ఎంత ఒక మూడు గంట లేదా నాలు
ఉమ్
పదిదా అనుకో అంతే మళ్లీ తీసేస్తారు రోజులులేసుకోరూ గరి
ఓకే ఓకే అండి అర్థమైందండి ఇంకా తిరుపతిలో ఎలా చేసుకుంటారు తిరుపతిలో కూడా అలాగే చేస్తారా
తిరుపతిలో వేషాలు వేషాలు ఎక్కువ జరుగుతా ఉంటుంది ఇక్కడ బలి ఎక్కువ జరుగుతా ఉంటుంది ఇంకోది ఈ మేకలు ఇలా అంతా బలి అ భలే జరు ఇక్కడ ప్రస ఆడేమంటే అమ్మది పెద్ద పెద్ద ఈ గాని గాస్తారు
ఉమ్ ఉ
పది పెనుములు
ఉమ్
పెట్టి దానిమీద పోయి దా లోనే నడుస్తారు అట్లా అంత ఇదిగా ఉంటుంది ఎక్కడ ఉండదు అట్లా మన జిల్లాలో
ఓ చాలా బాగ ఘనంగా అక్కడ కూడా బాగ ఘనంగా చేస్తారు అన్నమాట అయితే హుమ్
ఉప్పు కూడా వేస్తారు చికెను మటన్ అంత చేసి కోడుగుడ్డు తరువాత అన్నీ వేసి చేపల కూరలు అన్నీ వేసి అ మళ్ళి
హు ఉమ్
మీరు ఊరికెళ్ళేట బస్సులో వెళ్తారా
అవునండి ఇప్పుడు జగనన్న పాలనలో అట్ల అంతా వెళ్ళము మామూలు మేమే వెళ్ళే వాళ్ళము ఇప్పుడు చతరన్న పాలన వచ్చినప్పుటి నుం ఫ్రీ బస్సులు పెట్టారు ఆడవాళ్ళకి కాబట్టి ఇప్పుడు మేము ఫ్రీ బస్సు లోనే వెళ్ళి చూసుకొని జాతర చూసుకొని మళ్ళీ ఫ్రీ బస్ లోనే వచ్చేస్ తమ
మీకు మీవార్ జార్ చేస్తారు మీకు టైమ్ ఉంటాదా పోయి వచ్చేదానికి
ఆ ఉంటుంది లీవ్ పెట్టుకుంటారు వెళ్ళేసి వస్తాము అవు అబ సామ ఇజతఓకే ఓకే అండి మీరు చాలా నాకు తెలియని విషయాలని తెలియజేసినందుకు చాలా ధన్యవాదములు
ధన్యవాదం